హలో
హలో
ఎంచేస్తున్నావా తనవ
నా ఇప్పుడే ఎక్కన్నా
నన్న ఇంటి దగ్గర ఉన్నారా నువ్వేడు నువ్
ఇకనే పైన పందుకాణా తిన్నావా
ఆ తిన్న తనే ఏం కరు మీరు
చికన్ మీదంట స్పెష్యల్ ఉంటలా
నాది నిన్న మటన్ ఉంటే అదే తిన్నా
మరిక్క ఆద్దర్ బానన్నారు ఇక్కడన్నా
ఇంటి దగ్గర ఇంటి దగ్గర అన్న నువ్వేడ నువ్
ఊర్లో ఉన్నా ఉప్పరిపల్లిలో ఉన్నా
అవునా కాలేజకే పోలా
కాలేజ్ ఇంటికి వచ్చినా కొంచెం వర్క్ ఉండే బ్యాంక్ పని మీద వచ్చినా
ఉ ఏం చేస్తున్నా్ ఇప్పుడు కాలేజ్
ఐడిస్ ఐడిస్ చస్తున్నా
ఐటిఐ చేస్తున్నా ఏంటిది అల్లా కోర్చు
బల్డర్ వన్ ఇయర్ కోర్స్ వన్ ఇయర్ కోర్స్
అవునా మరి ఎట్లా మరి దానిలోద కెరయర్ పంచి ఉంటుందా
మంచిగా ఉంటంది ఆపర్చునిటీస్ ఉన్నాయట మంచిగానే ఉండట అందుకోసం తీసుకున్నా అందరు ఎలక్ట్రిషియన్ పోతు లేద
ఆ సో నువ్ ఇటు బిల్డర్
ఆ కాంపిటీేషన్ బాగుందండి
అదే ముందు చూసి తీసు తీసుకోవాలి తర్వాత మళ్ళ ఇబ్బంది పడ అనుకు
అదే అందుకోసం ముందు ఇది చూ చేసుకొని తీసుకున్నా వెళ్ళారు
ఆహ
అదే ఆ పోతుంది అదే పని మీద వచ్చింది అంటే నాకు ట్వంటీ థర్డ్ కు ట్రైనింగ్ ఉంది మంత ఆ శంషా బధకిపోట్ట
అవునా శంసదేవి గ వీడికి వచ్చినాక కాల్ చేయడి ఇంటి నుంచి దగ్గరనే
ఆ చూస్తా అదే దాని గురించి బ్యాంక్ అంటే మంత్లీని ఇస్తా అని చెప్పిళు
అవునా ఎంత శాలరియా అంటే ఇప్పుడు ఎట్లా వాళ్ళకు ఇంటర్న్షిప్ ఎట్లాంటంది అట్లనా
ఆ ఇంటర్న్షిప్ లెక్కన గా త్రీ మంత్స్ ట్రైనింగ్
అ త్రీ మంత్స్ ట్రైనింగా వాళ్లేనా రూము
ఆ ఫెసిలిటీ అంతా వాళ్ళే అంటే వన్ మంత్ ఏమో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉంటది
మ్మ్
టూ మంత్స్ వేరే కాడ షిఫ్ట్ చేస్తన్నారు
మ్ హు ఇప్పుడు అందులో వర్క్ ఏం చేపిస్తారు మరి ఒకలా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో
అంటే అక్కడ పోతే మనకి తెలుస్తది ఏమనేది ఇంకా వాళ్ళు అంటే మా సీనియర్స్ ఫ్రీనే అన్నారు ఒ
మ్మ్మ్ ఎట్లుందంట మీరు వర్క్ మళ్ళీ
టే ఫిట్టింగ్ వర్క్
హ్మ్
అంటే ఇప్పుడు మనకు వెల్డింగ్ రాదుగ ఇంకా ప్రాక్టీస్ జేపిలేద ఫిట్టింగ్ వర్క్ ఇట్లా నేర్పిస్తారు ఫస్ట్
ఓకే తర్వాత వెల్డింగ్ ఇట్లా అవి
మ్ తర్వాత వెల్డింగ్ దాని గురించి వరే ఇంకా టూ మంత్స్ వరే కాడ అని చెప్పినాన
హ్మ్
అక్కడ షిఫ్ట్ చేపించినాక అక్కడ మళ్ళ ట్రైనింగ్ ఉంటుంది మళ్ళ వెల్డింగ్ ట్రైనింగ్ మళ్ళ అప్పుడు స్టార్ట్ అవుతది
అవునా
అదే పని మీద బ్యాంక్ మైనర్ అకౌంట్ ఉంది నాకు
ఓకే మరి మెజర్ తీసుకోవాలి ఫస్ట్ తీసుకోవాలి కదా మెజర్
అదే అందుకోసం వచ్చినా చేపించుకుందమనే వచ్చినా ఇంటికి
హ్మ్ హు
చేపించుకొని ఆ ట్వంటీ థర్డ్ కి వెళ్ళాలి యాన్యువల్ డే కి
బ్యాంక్ ఏంటది ఎస్ బి ఐ యా యూనియనా
ఎస్బిఐ బ్యాంకే ఇదైతేనే ట్రాన్సాక్షన్ ఫాస్ట్ గ అయితది
ఆహా అవునా
మళ్ళ వేరే ఎకౌంట్స్ అయితే కొంచెం లేట్ అయితే డిలే అయితయి
అవున మరి ఎస్బీఐ లో చాలా మంది మైనస్ లో పడతది అకౌంట్ అది అని అంటురు
అంటే పడితయ్ అంటే జి మనకి బ్యాలెన్స్ ఉండాలి మినిమం బ్యాలెన్స్ ఉంటే ఏం కాదు
ఆహా
మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే మనకి కట్ అయితా ఉంటాయి ట టాక్సీ పడతా ఉంటది
మరి ఎట్లా మరి డిగ్రీ అందరు డిగ్రీ బీటేక్ పోతుంటారు నువ్వు ఒక్కనివి ఇట్లా రొటీన్ గా ఐటీఐ ఎందుకు తీసుకున్నావ్ అట్లా
ఐటీ అంటే నాది ఇంటర్ నేను ఏమంటరు డిస్కంటిన్యూ చేసా
అయ్యో ఎందుకు అంటే ఇంట్రెస్ట్ లేకన
అంటే నాది వన్ అంటే ఒక ఇయర్ వేస్ట్ కావద్దని అంటే ఒక సబ్జెక్ట్ ఆగింది నాది
అచ్చా ఓకే ఓకే ఆగిపోయిందా ఆ ఇప్పుడు ఇగ ఒత్తిగా ఉండి ఏం చేయ్యాలి నార్మల్ గా కానీ టెన్త్ బేస్ మీద అదే టెన్త్ బేస్ మీద
ఏదో ఒక సర్టిఫికెట్ కోసం అంటే ఇట్లా ఆర్ఆర్ బి కి మనకి ఐటిఐ ఇట్లా ఇంటా కొన్ని ఇంచుంచు చాల అంటే ఈ ప్రిపేరెన్స్ బా వస్తాతన్ చెప్పేసి ప్రిపేర్ అవ్వచ్చు ఆర్ ఆర్బి ప్పుడు ఉంటాయ్ కద మనకి ఎగ్జామ్స్ రైల్వే
ఆ
రైల్వ గంటల ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసుకోవచ్చు ఐటీఐ దారి కింద ఇప్పుడు ఒక్కటే రైల్వే రైల్వే కాకుండా నాకు ఇక ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి స్టేట్ ఉన్నాయి
ఆ పోయినవ
ఉ
ఆహా
చాలా జాబ్స్ ఉన్నాయి దాంట్లో
ఆ
మన సింగల్ ఏం జాబ్స్తున్నాయి దాంట్లో
వేరే జాబ్స్ కూడా ఉన్నాయా
ఓ
పెద్ద పెద్ద జా స అ పెద్ద
అదే ముందు సెలెక్ట్ చేసుకొని తీసుకునేది
అవునా లేదంటే ఎవరైనా సజెషన్ చేసారా అంటే ఇది తీసుకోవట్లేదని
వ అందరు ఎలక్ట్రిషియన్ కి సజెషన్ చేసిరు కానీ వెల్డర్కివలి
హ్మ్మ్ చొనో ఇప్పుడు దానికి కాంపిటీషన్ ఎక్కువ ఉన్నారు లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కాంపిటీషన్ ఊన్నట్టు టే
ఇటినే ఎలక్ట్ర్రిషియన్ అందరుూ ఇప్పుడ ఏమైందంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంటర్ మీద దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు టెన్త్ కంగనే అందరు ఐటీఐ తీసుకుంటారు
హ్మ్మ్
సో అట్లే అని చెప్పేసి అందరు ఎలక్ట్రిషియన్ వస్తే కాంపిటీషన్ బాగుంటంది వెల్డర్వ తీసుకో వెల్డర్ టే దాన్ని ఒక చీప్ వర్క్ లా చూస్తారు కాపోతే దీంట్లో చ్చ ఇన్కమ్ వాళ్ళకి తెలియదు
ఉ అవునవునవునవును మళ్ళీ ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే వచ్చుంటాయి ఫ్యూచర్ ఫ్యూచర్ లో
ఇప్పుడు ఒక ఒక కన్స్ట్రక్షన్ ఉంటేది మన ఏమంటారు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ వర్క్ ఉంటుంది దాంట్లో పక్కా వెల్డింగ్ వెల్డింగ్ ఉంటుంది
అవును ఇప్పుడు ఒక ఇల్లు కట్టాల ఏ కట్టాలన్నా ఈ వెల్డింగ్ ఉంటుది పక్క
హ్మ్మ్ ఆ క ఏమంటారు ఆ కన్స్ట్రక్షన్ పడితే మనకి ఒక లాక్ వన్ లాక్ పైనే ఉంటుంది ఇక ఎందుకంటే ఒకటేసారి మనకి కన్స్ట్రక్షన్ పడుతుం ఒకటే సార్ మనం ఒకటే సారి ఇట్లా గుత్త గుత్త మాట్లా గుత్త మాట్లాడుకున్నట్టు ఈడ
ఆహ అే బానే ఉన్నారు దీంట్లో కూడా కెరియర్
నెల చేేస్తే మనకి ఫిఫ్టీ కే అట్ల వస్తాయి మనకు ఒక అంటే టూ త్రీ డేస్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మనకి వన్ కే వస్తున్ అంటే అంటే ఎంత వస్తే మినిమం వన్ ల్యాక్ పైన వస్తాయి
టెన్త్ కొంచెం సాఫ్ట్వేర్ వాళ్ళకంటే ఇ వాళ్ళకి మంత్లీ పక్క డైలీ వర్క్ అంటే చేస్తారు కానీ మీ ఎప్పుడు వర్క్ వచ్చినప్పుడే కదా మని
అదే వర్క్ వచ్చినప్పుడైనా అంటే ఇట్ల మనకి ఇట్ల సైడ్ బిజినెస్ పెట్కోవచ్చు దీంట్ల ఆఫీస్ లో తీసుకోవచ్చు
ఆహా అట్లాంట్వా నార్మల్గా సైడ్ కి బిజినెస్ పెట్టుకని నడిపించుకోవచ్చుంటవ రోడ్ సైడ్ రోడ్ సైడ్ షాప్ పెట్టుకోవడం ఉహు అయితే అందుకే తీసుకున్నావ అయితే ఐటిఐ
అంతే ముందే ఆప్షన్స్ ఇట్ల ముందే డిసైడ్ చేసుకున్నా ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి దది అని
ఉ హు నే నార్మల్గా మరి అందరు ఇంటర్వ్యూ చేస్తుంటే అది కూడా ఐ టి ఐ చేస్తున్నావూ
అంటే అందరి ఇప్పుడు అందరు దీనికే ప్రయాటిస్తున్నర్ ఐటిఐకె
ఆహ చెల్లెం చదువుతుంది
టెన్త్ ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతాన్నాయి
అహ మంచిగ రాస్తుందా మరి
ఆ మంచిగా రాస్తుంది వాళ్ళకు మంచిగా వాళ మా ఇక్కడ్నే కలవల మోడల్ స్కూల్లో పడ్డది
హుమ్మ్
ఉ
అవున
డాడ్ ఏం చేస్తుండు మరి
డాడ్ ఏముంది రొటీన్ ఇగ పాల్ తెతడు ఇగా ఫార్మింగ్ పొలం కడికి అటిటు పోతా ఉంటాడు
హుమ్మ్ కల్లు ఈస్తడ కల్లు
ఆ కల్లు తీస్తడు
హుమ్మ్ మంచిగా ఉంటద కల్లు
మంచిగా ఉంటాయి
హ
రా ఒకసారి ఒకసారి రా మరి పు తాగి చూద్దు ఒకసరి కల్లు
ఆ వస వస ఈసారి దసరా కైన ఎప్పుడైనా వచ్చినప్పుడు
పండగ రాకపోయినవ్ మొన్న ఉగాదికి రాలే పండక్కి
ఉగాది కా దసరా కా
ఉగాదికి
ఉగాది కి రాలే రాలే ఇడనున్న కొంచెం వర్క్ ఉండే
మళ్ళీ ఎప్పుడు వస్తవ్ మంచిందే ఇగ ఏమైనా భక్ష్యాలు ఉగాది పచ్చడ సెలబ్రేషన్ ఎందుకంటే మనకు వచ్చి ఫస్ట్ పండగె కద ఉగాది
హమ్
హమ్ ఎప్పుడోస్తావ్ మరీ విలేజ్కి ఊరికెపడొత్తావ్
ఓస్తుంది ఫెస్ట్ ఈ సమ్మర్ హాలిడేస్ కి ఓస్తా
సమ్మర్ హాలిడేస్ క సమ్మర్ హాలిడేస్ ఇప్పుడే గా స్టార్ట్ అయినాయి గా
మేలో మేలో ఉంటాయి మాకు బీటెక్ లో మేలో ఉంటాయి
అహ మే లోన
హమ్
ఇంకేంది మరి
హమ్ బీటెక్ ఆ బానే ఉన్న బీటెక్ కదా కొంచెం మేలో ఇస్తారు లేట్గా ఇస్తారు
హుమ్మ్
హమ్
అదే మరి అందుకోసం నేను చూస్ చేసుకున్నా ఫస్ట్ చూసుకున్నా
ఆ
ఫస్ట్ ఐటీ తీసుకోవాలని ఫస్ట్ చూస్ చేసుకొని తీసుకున్నా
ఆ ఓకే ఇప్పుడు మంచిగానే తీస్ చాలా మంది వాడు ఎవడో తీసుకున్నాడుని వీడెవడో తీసుకున్నా తీసుకున్న ఏదన్నా ఫస్ట్ మంచి చూసి కెరీర్ దీంట్లో కెరీర్ ఉందనీ తీసుకున్నా సో దాన్ని దాన్ని మంచిగా బిల్డ్ చేసుకొడమే
హమ్
హమ్ ఈ సేమ్ కూడా మంచిగా బిల్డ్ చేసుకొని చదువుకొని
ఏంది ఫస్ట్ దేంట్లో కా ఆడ పోయి అప్లై చేస్తా టెన్త్ బేస్ చేసుకొని ఇట్లా అగ్నివేదయిేినాం ఇవి ఉన్నాయి చూస్నవ అవి కూడా అప్లై చేస్తున్న నేను
హుమ్మ్ ఒకే ఒకే చేయి చేయి ఇప్పుడు ఐటీ అంటునవ్ కాబట్టి కొంచెం ఎక్కువ ప్రయారిటీ లాగస్తారు గవర్నమెంట్ లో ఉమ్మ్
తొందర సెటిల్ కావాలి ఇగ తొందర సెటిల్ అయితే పేరెంట్స్‌కి రెస్ట్ ఇయ్యొచ్చు ఇగ
ఉమ్మ్ అవునవునవునవును అదే అదే ముందు కదా అదే ముందు ఖాలీ
ఉమ్మ్
ఉమ్మ్ ఏంచేస్తునవ్ మరి ఏమన్నా ట్రిప్స్ ప్లాన్ చేసారా మరి
ట్రిప్స్ అంటే ఇప్పుడు ఏంలే ఇగ సమ్మర్ హాలిడేస్ గా
మ్మ్ ఉహ్మ్ మేడారం గిల్లా మొన్న మేడారం పోయిండ్రా
ఆ పోయినం మొన్న పోయినాం
అవునా ఎట్లా పోయిర్రు ఆటో పట్టుకొనా
అంటే ఆటో అంటే ఇట్లా అందరి ఫ్యామిలీ పోతాం కాబట్టి ఇగ టాటా ఏసీ మాట్లాడుకున్నాం
మ్మ్ ఉమ్మ్ ఓకే ఓకే మంచిగా క్షేమంగ పోయి అంటే
ఆ మంచిగనే జరిగింది దర్శనం గిట్లా అంతా
మ్మ్ ఉహ్మ్
మ్మ్
సర్లే
ఇంకేంది మరి ఇంకా కబుర్లు
చెప్పాలి ఏముంది ఏం లేదు
మ్మ్ హ్మ్ సర్లేలే కదా ఎప్పుడొస్తావ్ ఊరికి ఎప్పుడోస్తావ్
వసా మేల ఇవి హాలిడేస్ ఉన్నాయి ఇప్పుడు కొంచెం ల్యాబ్ ఉంది ల్యాబ్ ఉన్న మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయ్ అయిపోయినంక వసా
మ్మ్ సరే మరి కాల్ చేయి వచ్చేటప్పుడు మరి ఇంటికి విలేజ్‌కి వచ్చేటప్పుడు
ఆ సరే కాల్ చేసా ఆ గుడ్ నైట్ సారే మరి బాయ్
బాయ్
మ్మ్